చెప్తునె
అలా ఏమంటారు చ్ ఫోను స్టోరేజ్ అయితే బ్యాకప్ ప్రస్తుా అతే మ ూ అడిగారు ఇప్పుడు హీట్ అ
అతను నిందాక కూడా ఎప్పుండ ఫోన్ ఒకసారి రీస్టార్ కోడితే ఇంక కొత్త సిమ్ కూడా తీసుకుంటే అంతా ఫోన్ అంత సెట్ అయిపోతది. నాది అన్ని ఉండే
ప్లస్ సిమ్ము అంటే ఉంది ఆల్రెడీ ఆ సిమ్ముకి ఈ సిమ్ అంట అది దాంట్ల ఆ ఫోన్ కి ఇగ అట్లా దాంట్లో పెట్టి సంవత్సరం తీసిన్డంట వన్ ఇయర్ది బ్యాలెన్స్ మళ్ళా బ్యాలెన్స్ పోగల అని అది ఒక భయంతోని అట్లా చేసింది ఏ చూసి అడిగి చేశాడంట అది మా ఏడ
ఓకే ఓకే
హ్మ్ మా డాడికి
అవును అవును నాతోను కూడా అన్ని ఉండే మిన్నన అట్టన్నా వన్ ఇయర్ ప్లాన్ మొత్తము సేమ్మిది రీచార్జ్ చేసుకు అని అన్నా ఉండాలి
హ్మ్ మొన్న డేటా నార్మల్ హార్ హార్డ్ డిస్క్ వేరేది పాతది ఉండే కదా అల్ల దీని డేటడిలిట్ జనీకనే ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది మా దూల తీరిపోయింది ఒకటేమో ఆ షాప్ కాడా అక్కడ మెయిన్ రోడ్ మీద ఉంటంది కాబట్టి ఇంకోకటి ఫుల్ దోమలు నాకు ఎట్ల కురుస్తాయి ముందే బెల్లం నేను దోమలకు అ మంచి గా కనబడతాయి మంచిగ వస్తా మంచిగా కరుస్తానే ఉంటాయి ఒక్కొక్కటి ఇట్లా అయితే కర్సన్యిమ్మా నైట్ పోట్ నిదరనే ఉంటాల
అయిన మమ్మీ వడుకుందా మరి
ఆ పడుకుంది ఈరోజు పొద్దుగాల లేచింది
మార్నింగ్ తొందర లేస్తున్నావా మరి
లేస్తానే లేస్తానే పెట్టుకుంటా కుంటున్నాం నీ ఇస్తడ ఈ రూములకి ఇదురు ఉంటాంది మస్ మ
కానీ మార్నింగ్ లేవ్వాలి కదా మమ్మీకి ఎక్సర్సైజ్ అయితది లేకపోతే అవ్వదు.
అదే అది ఏమంటారు ఏమో చెప్దాం అనుకున్నా ఇందాక నీకు ఏమో చెప్దాం అనుకున్నా గుర్తొస్తలేదు. మోన్నా అన్న అక్కడ పోయిండు చూడు
అవునవును.
ఇ వన్ మంత్ పోయినండి కదా అక్కడ ఖాళీ చేస్తారు వన్ మంత్ అంటే వన్ మంత్ ఒక ఫైవ్ డేస్ కి తర్వాత పోయిండంట
థర్టీ టు థర్టీసిక్స్ డేస్.
ఆ ఎంతయినయి అంట తెలుస అన్నకి ట్వంటీథౌసండ్ అయినయి అంట వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట అది నిజమో అబద్దమో నాకు కూడా తెల్వద అయినయి అంట
ఉహు
అన్ని డేస్ ఉన్నం ఆడా అంటే ఇంకా అక్కడ ఫుడ్ ఏమో మధ్యానం అదే ఆశ్రమాస్ ఉంటయి. ఫుడ్డు గురుదానాది ఏమో ఉంటది సంథింగ్ నాక్కడ ఐడియా లేదు. అన్నం పెడతరు అక్కడ ఆ ఫ్రీ. ఫుడ్డు వేడుతర్ ఇడా మంచిగా పె రయ్డంగా అవును కబడ్డీ అట్లా
అది ఒక్కటి కొంచెం మంచిగ ఇంకా ఏందంటే అక్కడ ఆర్తీ అయితది కదా, ఆర్తీ అయితే మైండ్ కూడ ఫ్రెష్ అయితది. మోస్ట్లీ అక్కడికి హ్మ్ లైఫ్ గురించి తెలుసుకోడానికి వొస్తరు.
అవునవును నేను కూడ చూసిన వచ్చినయి వీడియోస్ వచ్చినయి కొన్ని కొన్ని నాదాంట్ల
నేను కూడా చూస్తున్న రోజులో
హ్మ్ అన్న మంచిగా పెడుతున్నడు వీడియోలు కానీ
ఉ అవును కన్సిస్టెంట్గా ఉంటునడు.
అవును అదే విధంగా మంచిగ చెప్తననుకో అ దొక్కటి తగ్గింది అనుకో స్టోరేజ్ ఫోన్ ప్రాబ్లమ్ తగ్గిపోయిందనుకో ఇగ స్టార్ట్ చేస్తడు ఇగ
హ్మ్ స్టార్ట్ చేయాలి కూడా మేబి ఇది ఒకటి ఇవే అయి ఉండొచ్చు కదా బెటర్మెంట్ కోసం.
అదే అదే అందుకనే చూస్తున్నట్టుండగా మళ్ళ ఆ ఇది ఏమంటారు మొన్నా అన్ని రోజులు అట్ల అయిందిగా మమ్మీ కప్పుడు ఆ అది ఏ అక్కడనే ఉండే కదా మనం అమ్మోల్ల ఇంటికాడ ఆ ఇంకోక బండి మీద ఊపుకుంట అచ్చింర్రు కదా ఆల్లు అక్కడిక్కడ బ్రేకులు పోయినయి అనుకో
నా అది సడన్ గా అయింది కదా వన్ మంత్ వన్ మంత్ ఎక్కడా వన్ మంత్ ఆ వన్ మంత్ అట్లా వన్ మంత్ కాదు టూ నియర్లీ టూ మంత్స్ అట్లున్నం మేం.
అవును అదే ఇంకొకటటి ఈ కాలీని నుంచి ఆడ బండిమీద వస్త తే ఈడ పట్టుకోలె ఆడనే పట్టుకున్నారు ఆడ ఇంకొకటి మొన్న మొన్ననే లక్కీ గాన్ని అది పట్టుకుంరంటా. అక్కడ
హ
పట్టుకునే సరికి మంచిగా ఈ అంకుల్ ఉండే ఆ అంకుల్ తెలిసిన అంకుల్ తెలిసిన అంకుల్ ఫోన్ చేస్తే చెప్పంట చెప్పేసరికి సరే సరే బాబు పోది అని చెప్పినంట ఎప్పు తట అమ్మా అప్ప
కానీ కానీ ఒకవేళ అది ఇంట్లో తెలిసిందనుకో
ఆ ఇంట్లో తెసిన అది ఇంట్లోనే చెప్పింది నాకు అందరు ముంగత్నే ఆ అరే ఆ రోజు నా బర్త్డే రోజు అయితే మొత్తం వంలకిర అసలు అ అని చెప్తున మళ్ళ న తె
ఏం కాదులే అట్లెస్ట్ ఆ అంకుల్లో కాల్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా ఏం కానట్టే ఇంటికి వచ్చూస్తే అయిపోయింది
ఇంటికి వచ్చేసిండు కదా అప్పుడ
హ
ఇంకోటి వన్ బర్త్డే కద ఇగా అట్లా ఆ అే ఆ రోజు నేను చెప్ చెప్పిన మాట ఒప్పురి అంటే డెక్తలేరు అసలు ఇంట్లా అని చెప్తుడు అంటాడు
వాడు ముందు రోజు కూడా చెప్ టు పెట్టిందంట టువల్ అవ్వగానే నాకు విష్ చేయ్యాలి అని చెప్పి ఒక్కరు కూడా విష్ చేయలేదంట ఇంకా కావ్య చెప్తా ఉండ నేనైతే అందరికి చెప్పు పెట్టినట్టుగా కాగా నాకు విషయాలని ఒక్కళ్ళ కూడా వి చేయలేరు అది దాన్ని
ఆహా నా నాకైతే ఏ నేరే పెట్టినా లేద పొద్దుగాన్ననే ఇప్పుడు పెట్టినా అ స్టేటస్ చూసి గుర్తొచ్చ నా ఓ తామ్ముడు పెట్టీ ఉండే కదా ఆ పెటిట్ండగా బ
అ
అంట గురుతురాకపోతుంది
హ
ఇక్ ఫేశ
ఇంకా ఈసారి అందరికంటే అందరికంటే చిన్నోడు టెన్త్ క్లా క్లాస్కి ఇంకా వన్ ఇయర్ అయితే వాని కాలేజ్ వచ్చేస్తాది
ఆ ఎత్తుకొని వాడి ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళపోతుాం
ట్న్నా పోటుగాడు మనదీ చింకా కైదా వస్తుంటాయ్ కాలి
కానీ వాళ్ళ ఫుడ్ కుకింగ్ మంచి చేస్తారు కాబట్టి అని ప్యాషన్ ఇ చదు
ఉమ్ ఏది
కుక్కంగ్ బాగా చేస్తాడు కదా స్వీట్స్ ఇంకా చపాతీ ఆ ఏజ్ లో చపా తి లాగేసున్నరు ఏం పిండి ఆడపిసిపి
అలాగె ఇదేమంటరూ ఇది కొన్ని రోజులు హంగానే ఐపిఎల్ స్టార్ట్ అవుతుంది ఇక అందరు బెట్టింగ్లు యేస్తా ఉంటారు మంది
అవునవును వచ్చేవానికి ఫుల్ ప్రాఫిట్ పోయేవా అప్పుల్లిగాల్సో
మందు సరైనంగాద ప్లానింగున్నారు మస్తుమంది
ఉమ్ అయినా ఉమ్ చెప్పు
ఈ రోజు ఉపైరా అంటే రీల్ చూసిన గ్యాస్ సిలిండర్లు ఇట్ల ఇ బండిమీద కూస్ సో నేనే రిచ్ అని ఇట్ల పెట్టిన్ క్యాప్షన్
ఓహోహో మనవడేడు అప్పుడు ఓ రీలో డు ఏదైనా ఫ్లెక్స్ చేయ్యాలంటే కావాలనక్కడ ఇయర్ ఫోన్స్ పడేసి నై మిలరా నై మిల్రా అని చెప్పి ఫ్లెక్స్ అప్పుడు ఇంక ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఆడ పడేసి కాలన్ గ్యాస్ సిలిండర్స్ ఇత్రిగున్నాడింట్లా అది చూపిస్తుండు
ఆ
పావాల నాదిద్ర్ వైన్నే పడేసి ఇంక కనిపిస్తలే ఇంక కనిపిస్తలే అని చెప్పి వార్డ్రోబ్ ఇట్లాన్ తీషి ఒక దగ్గర ఒకటి ఉండే ఇంక ఒక వార్డ్రోబ్ అది చి వాటిది కాదు అది డ్రావ్పెడింగ్ ను మళ్ళీ ఇచ్చాడు త్రి వుండె
ఇంట్లయిటంగా ఓ మస్తు రోజలు గుర్తొచ్చింది.
ఉ పెట్టిన వన్ వీక్ అట్ల తీసుకుంటది మోస్ట్లీ
ఊ
వన్ వీక్ ముందయితె రావట్ల అప్పుడైతె పెట్టిన నెక్స్ట్ డె కాక నెక్స్ట్ డె నయినా ల్యాంటె ఆ నెక్స్ట్ డె అయిన వచ్చేది పప కానీ ఇప్పుడు షార్టేజ్ వల్ల కొంచెము అయినా పర్లేదు లే కొంచెం బెటర్ ఎ అన్ మ్ దట్టు వేరె స్టేట్ వేరె కంట్రీస్ని కంపేర్ చేసుకుంటె కూడ
అదె
గవర్నమెంట్ మంచిది కాబట్టి మనం ప్రొటెక్టెడ్ మోడ్లో ఉన్నాం లేదంటె ఇంక మనం గుడా ఎప్పుడు ఫియర్ ఫియర్ ఫియర్ మోడ్ ఉండదు.
అవునవును ఈ ఏమంట ఉం పెట్రోల్ రేట్ ఈడేమో పెరుగుతదని అన్నారు మళ ఏందో మో ఎంత పెరుగుతదో ఏమో రేట్ అని తెలియలేదు. బ కాని ఐన గవర్నమెంట్ అయితె గ్రేట్ మస్త్ గ్రేట్ అసల్ ఒక్కొక్క కంట్రీ ఏమో ఇట్ల కొట్లాడ్ కాని మనెమో మంచి మంచి రిలీస్ కూడ అటిషూస్తది ఉసరం
అవునవును
ఏదన్న ఏపీఎం మంచిగ
సరేనా మరి నేను మల్ల కాల్ చేస్తా
ఆ
ఉం సరె మరి బాయ్
ఉ